హలో ఆ కాల్ కట్ టైమ్ నక్క ఆటోమేటిక్కు
అదే అట్లనే కట్ అవుతుందట అందరిది ఆటోమేటిక్కు టూ త్రీ మినిట్స్ కు కట్అ టాండని చాలా మంది ఇట్లా మెసేజ్ పెడితే నేను కూడా చూసిన అదే మన కూడా హలో హలో హలో అని మాట్లాడతానే ఉన్నా చెప్తానే ఉన్నా అది ఆటోమటిక్ అందరికి ప్రాబ్లం ఉందట మనగ్గాని రాదు మరి దీనికి దీనికి మరి సార్ తోటి చాలా మంది మాట్లాడింన్రు ఆ మెసేజ్ పెట్టి ఎందో మరి సార్ రిప్లే ఇచ్చిండో లేదో నేన్ ఐతే చూడలే
ఆ అ ఇ సారి వచ్చేసి మీరు చెయ్యమ్ మీరు నక్ చేయండి అన్నట్ అంటున్నారు
ఆ మీరైతే చెయ్యండి అని అన్నట్టు కా ఇలా కాలు కట్అయితే మరి మాకు అచ్చోటి పడ్త పడేటి పడతాయో లేదో తెలీదు మొన్న గంగారావ్ నా మాట్లాడిండు ఎక్కువ నిమిషాలు మాట్లాడ్లే జస్టు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మాట్లాడిండు నాకు ఏదో చెప్పడానికి చేసిండు ఇంత మందిని యాడ్ జేసినా ఇంకెవరైన వర్కింగ్ లో ఉన్నార చేస్తున్నారు చేస్తలేరా డ్రాప్ అయిన్రా అని అనేసరికి అయితే సార్ నేనయితే జేస్తలేను నాక్ నా సెల్ సహకరిస్తలేద్ చేసే వాళ్ళు అయితే చేస్తున్నారు సార్ అంటే సరే నువ్వు వాళ్ళతో మాట్లాడు
ఆ
సరే సార్ అని జెప్పిన నేను మాట్లాడినా మరి సార్ గూడా ఉన్నాడు దాంట్లోనే మరి సారు గూడా పడాలంటే సార్ కూడా ఎక్కువ మాట్లాడాలి గా నాతో
అవున అవునవును ప్రాబ్లమ్ ఉన్నట్ ఉంది వాళ్ళ దగ్గరే
అదే వాళ్ళ దగ్గరె టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో కాల్ మధ్యల్నే కట్ అవుతుంది కట్ కావాద్దు అది మనము పడు చేేసి కట్ అయితది మరి దాని టైం చూస్ కొని ఇంతకు ముందు కాల్ లో మాట్లాడినం చూడు మనము మాట్లాడేసరికి సిక్స్ మినిట్స్ కి ఫైవ్ మినిట్స్ కి ఆటోమేటిక్ కాల్ కట్
అవును అవునవును
ట్టాలె
అవును
అట్ల టైమింగ్స్ పెడి